హలో ఏంట్రా బిజీ అయిపోయావు ఫోన్ చేసినా ఎత్తట్లేదు ఈ మధ్య
అంత సీన్లే లేదురా ఫోన్ సైలెట్ లో పడేసా పడుకున్నా ఇప్పుడే లేచి చూసా చెప్పు ఏంటి విశేషాలు
ఏం విశేషాలు రా రోజు వాటి రొటీన్ లైఫ్ కాకపోతే ఈ రోజు వాతావరణం చాలా బాగుంది నీతో మాట్లాడి చాలా రోజులు అయింది కదా అని చేసా
అవును రా నిజమే ఇద్దరం కాలిసి మాట్లాడే దాదాపు నెల రోజులు దాటి పోయింది సమయం మే దొరకట్లేదు అసలు ఏం చేద్దాం
అవును అప్పట్లో రోజుకు పదిసార్లు మాట్లాడుకునే వాళ్ళం ఇప్పుడు వారానికి ఒకోసారి మాట్లాడుకోవడమే కష్టమయిపోయింది లైఫ్ చాలా మారిపోయింది కదా
మారడం ఎంటి రా పూర్తిగా మరిపోతే బాధ్యతలు పనులు దేనికి టైం దానికే సరిపోతుంది
ఈ రోజు వీకెండ్ కదరా ఆఫ్ ఆఫ్ ఇచ్చారు అందుకే ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని టీ తాగుతూ నీకు ఫోన్ చేసా అక్కడ ఎలా ఉంది వాతావరణం
ఇక్కడ కూడా చాలా బాగుంది రా పొద్దుటి నుంచి మేఘాలు పట్టేసి ఉన్నయి వర్షం పడతంది చూస్తున్న టైం వేడి వేడిగా బజ్జీలుంటే సూపర్ ఉంది మచ్చ
అబ్బా గుర్తు చేసవురా గుర్తొస్తే తినాలనిపిస్తుంది నాకు అసలు అసలు ఈ మధ్య బయట ఫుడ్ తినడం తగ్గించమని ఇంట్లో గట్టిగా వార్నింగ్ ఇచ్చారు
ఎందుకు ఏమైంది హెల్త్ ఏమనా సమస్య
ఇం ఏం లేదురా ఈ మధ్య కొంచెం బరువు పెరగాలనిపిస్తుంది శారీరక సమస్యలు అసలు లేదు కదా రోజంతా కంప్యూటర్ ముందే కూర్చడమే సరిపోతుంది అందుకే కాస్త డైటింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యా
ఒరి ఒరే మంచి నిర్ణయం తీసుకున్నవ్ రా ఆరోగ్యం ఎంతైనా ముఖ్యం గదా కానీ డైటింగ్ అంటే ఆకలితో అలమటించడం గాదు మంచి పౌష్టికాహారం తీస్కో అలాగే కాస్త వాకింగ్ రన్నింగ్ లాంటివి మొదలు బెట్టు మచ్చా
అవున్రా రేపటి నుంచి ఖచ్చితంగా పొద్దున్నే లేచి వాకింగ్ ఎళ్లాలని అలారం పెట్టుకున్నా కనీ పొద్దున లేవడమే పెద్ద టాస్క్ అయిపోయింది నాకు
నీకు నా గురించి తెలిద ఏంటి కాలేజీ రోజుల్లో క్లాస్ తొమ్మిది గంటే నువు ఎనిమిదిన్నరకె బెడ్ లేేసి కావు ఇప్పుడు పొద్దున్నే లేస్తానంటే నమ్మాల నేను
ఆ పాత రోజులు గుర్తు జేయకురా బాబు అప్పట్ అప్పట్లో రోజులే వేరు అసలు ఎలాంటి టెన్షన్లు ఉండేవి గాదె నాక్ ద్దిగ ఫ్రెండ్స్ తో తిరగడం నైట్ అవుట్లు చేయడం అదొక గోల్డన్ పీరియడ్లే
నిజమేర అప్పుడు మన దగ్గర డబ్బులు ఉండేవి కావు కనీ కాబట్టి నే సమస్య సమ సమయం ఉండేది ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నామ్ కనీ ప్రశాంత సమయం ఏది లేదు
అవును నిజం చెప్పావు అప్పట్లో ఒక బైక్ మీద ముగ్గురం నలుగురం ఎక్ ఊరంతా తిరిగే వాళ్ళం జేబులో వంద రూపాయలు ఉంటె చాలు ప్రపంచం గెలిచినంత ఫీలింగ్ వచ్చేది మనకి
అవున్ర వంద రూపల్తోనే సినిమా జూసి హోటల్కెల్లి రాత్రి గూడ చాయ్ చాయ్ కూడ తాగాము ఇప్పుడు వంద రూపాయలు దేనికి సరిపోతుంది కానీసం కాఫీ క్కుడ రాట్లేదురా బాబు
కాలంతో పాటు అన్ని మారిపోతున్నయ్ గురూ సరే గనీ ఈ మధ్య ఏమైంది మనసి ఏమైన సినిమాలు చూసావా ఓ టీ టీ లో ఏదైనా కొత్త సిరీస్ వచ్చిందా
ఈ మధ్య సస్పెన్షన్ సినిమా చూసిన్ర చాలా బాగుంది కత చాలా తృప్తింగా ఉంది నీకు ఖాళీ ఉంటే చూడు లింక్ పంపిస్తా
ఆ పంపించు ఈ వీకెండ్ ఎంతో ఎలాగో ఖాళీగానే ఉంటాగ చూస్తాను నాక్కుడా ఈ మధ్య మిస్టరీలు కథలు చదవ చూడడం బాగా అలవాటయిపోయింది
సర్లే పంపుతా గాని ఎక్కువసేపు స్క్రీన్ చూడకు ఆల్రెడీ కళ్ళు అసలే పోతన్నయి అసలే గుడ్డి మధ్య మధ్యలో కాస్త గ్యాప్ ఇవు కొంచెం
అవున్రా డాక్టర్ కూడా చెప్పాడు ప్రతి ఇరవై నిమిషాలుకు ఒక్కసారి స్క్రీన్ నుండి కళ్ళు తిప్పిది దూరాన ఉన్న వస్తువులని చూడాలంట అంట దాన్ని ఏదో రూల్ అంటారంట
అవును ట్వంటీ ట్వంటీ రూలా నేను కూడ ఎక్కడో చదివాను అయితే నువ్వు దాన్ని ఫాలో అవుతున్నావ మరి
మొదట్లో రెండు రోజులు చేసాను, ఆ తర్వాత మళ్ళీ పనుల్లో బిజీ మర్చిపోతున్నా మనకేదైనా రొండ్రోజుల ముచ్చటే గదా
అలా నిర్ నిర్లక్ష్యం చేయ్యకే బాబు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగ ఉండు సరేనా ఇంట్లో వాళ్ళంత ఎలా ఉన్నారు బావున్నార అందరూ
అంతా బావున్నారు అందరూ క్షేమమే మీ ఇంట్లో వాళ్ళు అంత ఎలా ఉన్నారు అత్తమ్మ మావయ్య బావున్నారా
మీ అత్త మామ సూపర్ ఉన్నారు కాకపోతే ఈ మధ్య నాన్నగారే కొస్త మోకాలు నొప్పులు ఎక్కువయ్యాయి వయసు పైబడుతుంది కదా ఏం సమస్యలు తప్పవ్
అవున్రా పెద్దవాళ్ళలకు ఈ నొప్పులు ఇల ఇబ్బంది పెడతాయ్ మంచి డాక్టర్ కి చూపించి ఫిజియథెరపీ లాంటివి ఏమైనా చేయిస్తే బెటర్ ఏమో కనుకో ఒకసారి
చూపిస్తున్నా ఆల్రెడీ ట్రీట్మెంట్ నడుస్తుంది కాస్త తగ్గింది అనుకున్నా చూద్దాం
సరేర ఇంకేంటి విషయాలయితే ఈ మధ్య ఏమైనా కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నావ ఎప్పుడు ఆఫీస్ వర్కే కాకుండా
నేర్చుకోవలని ఉందిరా కానీ టైం మేనేజ్మెంట్ కుదరలేదు ఒక ఆన్లైన్ కోర్సు లో జాయిన్ అయ్యాను కానీ వాళ్ళ ఒక క్లాస్ కూడ వినలైపోతున్నారా బాబు
నా పరిస్థితి కూడ అంతే ఏదో ఒక కొత్తగా చేయాలనిపిస్తుంది కానీ రోజు ముగిసేసరికి తీవ్రమైన అవాసటవచ్చే
మన జనరేషన్ మన సమస్య ఇదేరా మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది అందుకే వీకెండ్స్ లో అలా కొంచెం ప్రకృతిలో ఎంజాయ్ చేసోద్దాం
అవునరా మనం అందరం కలిసి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తే బాగుంటది కదా చాలా రోజులు అయింది అందరం కలిసి ప్రయాణం చేసి
వెళ్ళొద్దాం ఫోన్ పక్కన పెట్టేసి ప్రశాంతంగ మిగతా ఫ్రెండ్స్ కూడ ఒక కార్ కూడ
కచ్చితంగా కనుక్కుంటాను కానీ మనోళ్ళ గురించి తెలిసిందే కదా ప్లాన్ వేసేటప్పుడు అందరు వస్తామంటారు తీరా ఆ రోజు దగ్గర పడే దగ్గర పడేసరికి ఒక్కోక్కలు ఒక్కొ కారనం అని చెప్పి వెళ్ళిపోతారు
అది మాత్రం వంద శాతం నిజంర మన గ్రూప్ లో ఇ ఇప్పటి వరకు సక్సెస్ అయినట్టు అంటే కాన్సల్ అయినా ప్లాన్స్ ఎక్కువ ఉన్నాయి కదర
అవును అయినా సరే ఈసారి మాత్రం గట్టిగా చెయాలి ఎవరైన రాకపోతే కనీసం మన ఇద్దరం అయినా వెళ్దాం ఏమంటావ్
ఈ ఈ వీకెండ్ లో ఎక్కువ నేను లీవ్ మేనేజ్మెంట్ తీసుకుంటాను
సరేరా క్యాలెండర్ చూసి నీకు మెసేజ్ చేస్తలే అన్నట్టు ఈ మధ్య నువ్వ ఏమైనా పుస్తకాలు చదవడం పూర్తిగా ఆపసావ పాత రోజుల్లో మంచి లైబ్రరీ మెయింటైన్ చేసేవాడివి కదా
అవును చాల చాల వరకు తగ్గిపోయింది ఇప్పుడ అంత సోషల్ మీడియా రీల్స్ షార్ట్స్ అయిపోయింది వస్తు కంపట్టికింట ఐదు నిమిషాలు
నిజమే ఈ రీల్స్ మన అటెన్షన్ పూర్తిగా తగ్గిస్తుంది ఒకప్పుడు గంటల తరబడి నవలలు చదివిన మనం ఇప్పుడు ఒక విషయం నిమిషం వీయోని కూడ పూర్తిగ చూడలేకపోతునం
అవునురా ఇది చాల ప్రమాదకరమ అందుకే నేను ఈ మధ్య మొబైల్ స్క్రీన్ టైమ్ లిమిట్ లో పెట్టుకున్నాం రెండు గంటలు దాంట్లో ఎక్కువ వాడకడదాను చోలు కూడ పెట్టుకున్నా తెలిసే ఇంకా
మంచి పని చేసావు నేను నేను కూడ ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి అసలు టైం ఎలా వేస్ట్ అవుతుందో కూడ అసలు తెలియట్లేదు
అవును ప్రయత్నించు మొదట్లో కష్టంగ ఉంటుంది కానీ ఆ తర్వాత అలవాట్ అయిపోతుందిలే ఆ మిగిలిన టైమ్లో ప్రశాంతంగా ఏదైనా ఆలోచించుకోవచ్చు లేదా ఇష్టమైన పనులు కూడ చేసుకోవచ్చు
సరేర ఖచ్చితంగా ట్రై చేస్తా అన్నట్లు రాత్రి ఏం తిన్నావ్ మరి
ఏం తింటామ్రా రాత్రికి గుడ్డు ఉప్మా భారీగ నిద్ర పట్లేదు ఈ మధ్యన్నగే నిన్న
నేను రోటీ పప్పు తిన్నాను రాత్రి రాత్రి పూట రైస్ తగ్గించేసాను
మంచిది చాలా కోస తెలుగు పాట నాక్ చాలా మంచిది సరే కాని చాల సేపు మాట్లాడుకున్నాము కదా అ ఇంకా ఏమైన పనులు ఉన్నాయా
ఏం లేదు రా నితో మాట్లాడమే పెద్ద పని ఇవ్వాల మనసు చాల తేలికగా అనిపిస్తుంది పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చాయి
నాకు అలాగె అనిపించింది నాక్కుడ అప్పుడుప్పుడులా మాక్కడుకున్నా ఫోన్ పెట్టేయకుండా ట్రిప్ ప్లాన్ మర్చిపోకు రె
అస్సల్ మర్చి పోనురా రేపే అందరికి మెసేజ్ పెడతాను ఇంకేం సంగతి
ఏం చెప్పు నువ్వే ఎక్కడికన్నా వెళ్దామ ఇప్పుడు
ఇప్పుడు ఏడిగి పోతాం ఇంకా
రా చాయ్ కి పోయిద్దాం రా నేను వస్తా బైక్ తీసుకుొని ఈవినింగ్ పోయి
ట్యాంక్ పండిపోదామ్మా మరి అక్కడ చాలా బాగుంటది కదా
ట్యాక్ బండా ట్యాక్ బండి ఓకే గాని ఇక్కడ మంచి అక్కడ చాయ్ షాప్ ఒకటి పెట్టారంట చూసొద్దాం
అవునా ఎక్కడ పెట్టారు దగ్గర్లో ఏమన్నా ఉందా
ఆ ఉంది పోదామ
ఉమ్ చూద్దాం ఇంకేం సంగతులు మీ చెల్లి ఏం చేస్తుంది ఇప్పుడు చదువుకుంటుందా
మా చెల్లి చదువుకుంటుంది పదో క్లాస్
పదొ తరగతి ఆ
ఆ
ఉమ్ మంచిగ చదువుకోమని చెప్పు
నువ్వే చెప్పొచ్చుగా ఫోన్ చేసి
నా దగ్గర నెంబర్ లేదుగా చెప్దాం అనుకుంటే అప్పుడెప్పుడో ఊర్లో ఉన్నప్పుడు కలిసింది ఇంక అంతే ఇంకేం మాట్లాడల నేను మంచిగ చదువుకుంటున్నాం అంటే మంచిగా చదువుకుంటున్నావు అంటే చదువుకుంటున్నా అక్క అని అన్నది ఇంక అంతే ఇంకేం మాట్లాడలా
సరే నెంబర్ పెడతా ఒకసారి నువ్వు మాట్లాడు
మ్ మాట్లాడదం మాట్లాడదం ఇంకేంటి సంగతులు అయితే అంతా క్షేమమేనా
ఖచ్చితంగా
ఉమ్ క్షేమమే ఏం తిన్నావ్ ఈ రోజు ఏం పెట్టిండు హాస్టల్ల్లో
చెప్పాను కదా ఇందాక పప్పు అని మర్చిపోయావు అప్పుడే
ఏందో రా ఈ మధ్య మతి మరపు ఎక్కువ అయిపోతుంది సరే మరి